హలో గుడ్ ఈవెనింగ్ మేడం బాగున్నారా
బాగున్న మీరు
మేము కూడా బాగున్నాం మేడం ప్రస్తుతానికి ఇంకా మేడం డిన్నర్ అయిందా మీది అవును మేడం ప్రస్తుతానికి
ప్రస్తుతనానికి మాట ఫస్ట్ ఏమైనా జరిగిందా అండి
లేదు మేడం ప్రస్తుతానికి గా ఈ మధ్యలో కొంచెం హెల్త్ బాగా లేకుండే కదా మేడం కొంచం ఫీవర్ వచ్చి ఉండే కొచ్చి ఫీవర్ వచ్చింది మేడమ్ అంటే నైటు అంటే ఒక తగ్గింది మేడం ఓ టూ డేస్ నేను కొంచెం జర్నీ జరిగి వచ్చాను మేడం సరిగ్గా నిద్ర లేకుండే నేనే మేడం నాగపూర్ వెళ్ళాను మేడం నేను మా ఫ్రెండ్స్ తోని వెళ్ళాను
ఆహా ఎలా ఉంటాది అదే ఆ సైడ్ అంటే ఎన్ని రోజులు పడుతది
మేబి లేదు మేడం ఒక మేబి ఒక త్రీ హండ్రెడ్ కిలో మా ఊరు నుండి ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తది మేడం
ఆహా
తోని జర్నీ మేమే ఎయిట్ అవర్స్ పోవాలి
ఎన్ని మెంబర్స్ పోయారు మీరు అందరు కలిసి
మేము టూ డేస్ ఉన్నాం మేడం అడా
ఉ మెంబర్స్ హై
మెంబెర్స్ ఆ మేడం మేం ఫోర్ మెంబర్స్ వెళ్ళాం మేడమ్
ఫోర్ మెంబెర్స్ ఆ
ఫోర్ మెంబర్స్ ఆ టూ డేస్ ఉన్నాం మేడం పోయిన రోజు వదిలేసి ఇంకా టూ డేస్ ఉండి థర్డ్ డే మళ్ళీ అక్కడనుండి వెళ్ళి ఆ
ఆహా అట్లా ఎలా ఉంటది చెప్పగలరా
ఆ మేడం అక్కడ దర్శనానికి వెళ్ళాం మేడం ప్రస్తుతానికి
ఇప్పుడు ఫస్ట్ మంచి చెప్పండి అంటే ఎలా వెళ్లారు అంటే ఎక్కడ దిగాలే
మేడం మా ఊర్ల స్టేషన్ల ట్రైన్ ఎక్కాము మేడమ్ ట్రైన్ బుక్ ఆల్రెడీ టికెట్లు బుక్ చేశాము ఏసీల టికెట్లు బుక్ ఏపీ లేదు మేడం ఏపీ తోని బుక్ చేసాం పదిన్నరకు ఏపీకి బుక్ చేసాం మేడం ఏసీలా బుక్ చేసి అక్కడ పోయాం మేడం సీదా ఇక్కడి నుండి ఎక్కితే బల్లార్షా బల్లార్షా మళ్ళ చంద్రపూర్ చంద్రపూర్ నుండి ఇగ స్టాప్స్ ఉంటాయి మేడం
హు మరి లంచ్ డిన్నర్ దానిలోనే బుక్ చేస్ స్తారా లేేకుంటె పై
ఫస్ట్ టేమ్ చేసామంటే లేదు మే ఫస్ట్ ఎం చేసామంటే ఇంటి ఉండి చికెన్ వండుకొని రొట్టెలు తీసుకుని వెళ్ళాం మేడం ఒక చూడవా సుడే తీస్ తీకునం స్నాక్స్ మేము రొట్టెలు చేసి స్నాక్స్ తీసుకోని మేం రో ట్టెలు చికెన్ అవి చేసుకొని ఇంకోలు పూరీలు చేశారు అక్కడ కర్రీ దొరికింది అడ్నే అడ్నే ఇంకా మేము తీసుకోపోయింది ఏం చేసామంటే సాయంత్రం లోపు దిగాం మేడం టూ త్రీ లో ఒక దిగి మళ్ల రూమ్ తీసుకున్నాం ఒకటి రూమ్ తీసుకుని అక్కడ ఉండి ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసాం మేడం తీసుకోపోయింది తినేసాం, మళ్ళా ఈవినింగ్ ఏం చేశామంటే మళ్ళ ఉన్నది తినేసి మొత్తం కంప్లీట్ చేసి నైట్ డిన్నర్ కి మళ్ళా పదిన్నర టైమ్ ల అక్కడ హోటల్స్ ఉండే హోటళ్ల తిన్నాం మేడం ఒక టూ డేస్ ఆడనే తిన్నాం హోటళ్లనే
ఏం తిన్నారండి మరి ఆ నైట్ వెళ్ళిన రోజు?
నైట్ వెళ్ళిన రోజు మేడం తీసుకుపోయింది చికెన్ కంప్లీట్ చేసేసాం. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ అక్కడ దాల్ తడక దొరికింది మేడం. దాల్ తడక తీసుకున్నం ఇంక చ్, లేదు మేడమ్ డిన్నర్ టైమ్ ల డిన్నర్ ల బ్రేక్ఫాస్ట్ అక్కడ మేడం దో దోశ తిన్నాం మేడం. ఉమ్ దోష తిన్నా మేడం ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్ర కదా మేడం అది, మనకు కొంచం దోషానే బెటర్ అనిపిస్తది.
ఆహా అంటే ఏమేమి దొరుకుతదండి, అట్లా మహారాష్ట్ర సైడ్ అని
దొరుకుతది మేడం కనీ, మన తెలంగాణ ఫుడ్ లెక్క ఉండది మేడం అడ. ఇంకా రైస్ కూడా మనం ఏదైనా బిర్యాన్ ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటది మేడం ఇంకా ఏంటంటే మనం బిర్యానీ తిన్నమన్నా గానీ దాంట్లో ఏందంటే నూనె ఎక్కువ ఉంటుంది మేడం. ఉమ్
ఇప్పుడు నూనె లే రేటు ప్రైస్ ఇంకా ఎక్కువయినయి కద అక్కడ ఎక్కువనే ఏస్తున్నారా?
అ లేదు మేడం అక్కడ కొంచెం ఏం చేస్తరంటే బిర్యానీల ఎప్పుడైనా గానీ కొంచం ఆయిల్ ఎక్కువ ఉంటది మేడం. మహారాష్ట్ర సైడ్ మీరు ఎప్పుడైనా బిర్యానీ తినేందుకు పోయినా గని
ఉహు మరి మీకు ఎక్కడిది బిర్యానీ ఇష్టమండి? ఇక్కడ బాగా తీసుక్ తింటారు? ఆ తెలంగాణలో ఎటు సైడ్ తీసుకుంటరం
అవును మేడం తక్కువ్ ఇష్ ఉంటాం గని తెలంగాణ బిర్యానీ మనకి ఇష్టం మేడం.
ఉహు
ఉమ్ మీకు మేడం ఏం ఇష్టం మీకు? లేదు మేడం చికనే నాకు ఫవరట్ చికన్ మేడం.
ఓహో చికెనా మీకి
ఉమ్ నాకు చికన్ మేడం.
ఆ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దోశ ఏం చేసారు ఇంకా?
దోశతో నేను దోశ చేశాను మేడం, దోశ మార్నింగ్ లేవగా ఫ్రెష్ అయి మళ్ళ పొద్దుగాల్నే దర్శనం అయింది మేడం, ఆరిటికే మల్ల, మార్నింగ్ నమాజ్ చదివి నమాజ్ చదివిన దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళ ఏడిటికే దోష తిన్నాం మేడం పొద్దు
ఓకే ఉమ్ మంది బాగుంటరండి క్యూ గట్ట
లేదు లేదు క్యూ ఉండది మేడమ్ మాక్ కొంత క్యూ ఉండది మేడం, ఎప్పుడంటే అప్పుడు దర్శనం చేసుకుంటనే ఉండొచ్చు మేడం. ఐదుపూట్ల నమజ్ చదివినప్పుడు పోయే పోవుడు దర్శనం చేసుకుడు. మళ్ళ కొంచం కూళ్ళ కూర్చున్నట్టు కూర్చోవాలి, కొంచం అంత కూర్చుంటాం మేడం. ఇగ తిరిగేటి అక్కడ దగ్గర చుట్టుపక్కల ఏమన్నయన్నీ తిరుకుంటా ఉంటాం మేడం ఈ మూడు మూడు నిమిషం పోయి రూమ్ లో ఉండుడు కొంచం ఎండ ఉండడం వల్ల, మధ్యాహ్నం టైం నమాజ్ చదివి మళ్ళా దర్శనం చేసుకుని మల్ల పోయి నాలుగి టికి ఎల్లడం మేడం నమాజ్ కు వెళ్లి మల్ల అక్కడ మే మమ్ము అటు ఎక్కువ ఉండై మేడం ఎందుకం టే అక్కడ ప్లవ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి ఎక్కువ ఉంది మేడం అటు
అటు సైడ్ ఈ ఇక్కడ నుంచి గుడ అటు సైడ్ బాగుండేనా?
అవును మేడం, మన తెలంగాణకెళ్ళి కన్నా ఆ ఆటు ఎక్కువ ఉండయి మేడం అటు
ఆహా
ఉమ్
మంది రూమ్ కి వచ్చేసి మార్నింగ్
లేదు లేదు ఉన్నాం మేడం ఆన్నే ఉన్నాం అ డే కూడా అక్కడనే టూ డేస్ వెయిట్ చేసామున్నాడ. అవును సేమ్ మేడం ఎవర్
నాగ్పూర్ లో ఏం స్పెషల్ అండి ఏం స్పెషల్
అక్కడ ప్రసాదంలో మేడం మన ఇది పూరి హల్వా ఉంటది మనం పూరి హల్వా బగా ఫేమస్ మనది నాగపూర్లా
ఆ మరి చెచ్చారండి అది
అవున్ తెచ్చాను మనం ఇక బిఫోర్ మార్నింగ్ మేడం
మాకి తేలే మరి
మీకా మేడం
ఊ
తెస్తాం కదా మెడం మీకు
మీ పోయిన కూడా తెలియదండి ఇప్పుడే మీరు చెప్తేనే తెలుస్తుంది. ఇంకా మీరు తెచ్చారు కూడా ఇంకా మాకు ప్రసాదం ఇయ్యలే కూడా
ఇగ పోయింది ఎవళకి తెలవదు మనం ఇగ పొయ్యం వచ్చేం అంతే.
ఓకే దాని తర్వాత ఇంకా
హూ ఇంకే ముంది మా టూ డేస్ ఉండి తిరిగి వచ్చేసాం మళ్ళా మా ఊరికి
అట్లనా సైడ్ ఏమైనా తిరగడానికి ఇటు అలా ఏమైనా ఉందా
ఇక ఈడ బి బేబీ అది కూడా పెద్ద సిటీ మేడం అది నార్కో సిటీ.
ఆహ
ఊమ్ మనం పోవాలన్నం పోయింది దర్శనానికి కాబట్టి మనం అంతా అక్కన్నే దిరిగామ్ మేడం చుట్టు పక్కన్నే
ఆహా ఏమోం సైడ్ లో ఏమేమి ఉన్నాయండి
సైడ్ లో మేడం ఏముంటాయి మేడం దర్శనానికి మేమి తిర
ఆ దాన్ అంటే ఇప్పుడు వచ్చినం చేసుకున్నాం దాని తర్వా త అయినంక కూడా కొన్ని సైడ్ లో ప్లేసెస్ ఉంటాయి కదా చిన్న చిన్న ఇంకా మీకు దర్శనం
కేబుల్ బ్రిడ్జ్ ఉంటది మేడం ఆడ కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది ఇగ ఎక్కు తిరగలేదు మేమ్ దీనికే టైం ఇగ మనం పోయిండేది దేనికి దర్శనానికి కాబట్టి మేము అంతా బయట ఎక్కువ తిరిగాము బస్ ఎట్ ఎటైనా వెళ్ళినప్పుడు మనం ఏ పని పోయిందో ఆ పని కంప్లీట్ చేసుకుొని రావాలి మేడం
ఆహా
టైం లో వెళ్తే ఏదైన తిరగచ్చు గని తిరిగేందుకు వెళ్తే
మీరు ఎన్నీ టైమ్స్ ఇప్పుడు వరకు ఎన్నీ టైమ్స్ వెళ్ళారండి
మేబీ ఒక నేను ఇప్పడికి ఒక పదిహేను ఇరవై సార్లు వెళ్ళాను మేడం
ఆహ మంచిగానే వెళ్ళారు మరి ఒక్కసారి కూడా మాకు ప్రసాదం తీసుకురాలె మరి మీరు
అయేం లేదు మేడం అంతకు ముందు వెళ్ళాను మన చుట్టాలలో బంధువులలో ఇచ్చాను మేడం
ఆహ
ఇగ ఇప్పుడు ఏందంటే మేడం అక్కడ నుండి ఇప్పుడు మేము రాంగా మళ్ళా ఏం చేస్తుడు అంటే బ్యాగ్లో ఎకుడు మనం ట్రైన్ కాదు ట్రైన్ ఫుల్ ఉంటది కదా మేడం.
అ
ప్రసాదం అనేది అక్కడ దర్శనం జేసిన ప్రసాదం ఉంటది కాబట్టి ఎందుకంటే కొంచెం కేర్ఫుల్ గా దేవాలని ఉంటది ఇగ అది ఎందుకు అన్నట్టు మేము మా అక్కడది అక్కడే తినేస్తాం అక్కడ దక్కడే కొంచెమే తీసుకుంటాం అక్కడక్కడే తినేస్తాం మెడం
న నుంచిి పా
మెడం హలో హలో హలో
వాయిస్ వస్త్
ఆ వస్తుంది మేడం చెప్పండి.
ఆ నేను విన్నానం హల్వా పూరి ఫేమస్.
అదే చెప్తున్నా కదా మే హల్వా పూరి ఫేమస్ మేడం అంటా.
ఆహా
ఊ అది బాగా బాగా ఇష్టం ఉంటుంది మేడం మస్త్ ఉంటది హల్వా పూరి
ఒకే ఇప్పుడు డిన్నర్ అయిందా మరి.
లేదు మేడం ఇంకా చెయాలే. మానొక్కసారి మార్కెట్ పోయేది ఉన్నది. కు జార్ మార్కెట్ పోయి, కొంచెం ఛాయ్ తాగి వచ్చీ, తర్వాత తినాలె మాడం.
ఊమ్మ్ మార్కెట్లో ఛాయ్ సాగుతార మీరు.
ఊ డైలీ మాది రొటీన్ మేడం మాది. డైలీ నైట్ టైమ్ ఒకసారి. బాయి మార్గెట్ మార్కెట్ పంప్ దిక్కు వెళ్ళి మా ఫ్రెండ్స్ తోని కల్సి నాలుగు ముచ్చట్లు మాట్లాడి డైలీ. డైలీ ఒక ఛాయ్ తాగి వచ్చిన తర్వాతనే అన్నం మేడం.
ఊహు ఎక్కడ నుంచీ కొట్టు మీద తీసుకుంటారండి టీ.
మేడం
అంటే హోటళ్ళా లేక్ కుంటే కొట్టు ఆ టే ఏ హోటల్ అండి. మరి రోటీన్ ఉన్నది కదా.
ఓ భాయ్ హోటల్ అని ఉంటది మేడం. అక్కడ మంచిగ ఉంటది మేడం ఛాయ్ ఆడా. మళ్ళ ఇగ ఎక్కడకు పోయినా మనం. మేడం ఫిఫ్టీన్ రూపీస్ ఉంటది మనం.
అవునా మీకు అలవాటా అండి టీ టాగారం.
అవును మేడం. మేబీ ఓ టైం లో ఏమన్నా ఎమర్జెన్సీ వర్క్ లో నే ఎళ్ళినా గానీ. అన్నం లేకున్నా నడుస్తది గానీ ఒక టొ ఒకటీ టూ టైమ్స్ టీ తాగితే సరిపోతది మేడం. టీ తాగొద్ద్ తాని మేడం ఇంట్ల తాగుడుత ఇంట్లది వేరే ఉంటది మేడం. బయటా ఇగ బయటా కంపల్సరీ కావాల్సింద్ బయట్ కెళ్ళినప్పుడు. ఇప్పుడూ ఫ్రెండ్స్ కల్సీ నేను ఆ ఊ ఇగ ఫ్రెండ్స్ కలుస్తరూ. నైట్ టైమ్ ఇగ అప్పుడు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కలుస్తరు. ముచ్చట్లు కొట్టుకుంటా ముచ్చట్లు కొట్టుకొని ఛలో ఛాయ్ తాగుదాం అని చాయ్ తాగుదాం మనం.
సరే అండి తోటి మాట్లాడి మీ అమ్మోలేన టైం కీ ధన్యవాదం
ఈ రోజు మి శుభరాత్రి కావాలని కోరుకుంటున్నాను మేడం.
ఆ